హలో
ఆ నమస్కారం అండి హలో హలో హలో హలో హలో హలో ఇనిపిస్తుందా లేదా ఎబా
సిగ్నల్ ఉందండి ప్రాపర్ ప్లే
హలో
హలో
ఆ చెప్పండి
ఇప్పుడు ఇనిపిస్తుందా అండి
బాగా ఇనిపిస్తుందండి
ఆ అండి తిన్నారండి
హలో
తిన్ తిన్నారాంటే మీరు
ఆ తిన్నామండి గోబీ నూడుల్స్
ఏం తి ఏం తిన్నారండి
గోబీ నూడుల్స్ అంట్రి
గోబీ నూడుల్సా ఎక్కడ తెచ్చుకున్నారండి మీ మీ ప్రాంతంలోనేనా
అవునండి మీరేం తిన్నారు
బాగుందా అండి నూడిల్స్
ఆ నేను జస్టు నేను స్వామి దగ్గరికిి ఎళ్లాను దేవుడి దగ్గరికి దర్శననికి
ఓకే
నూట ఎనిమిది ప్రదక్షణాలు ఆ అవు
ఎన్ని చేత్తరండి ఎన్ని చె
హలో
ఎన్ని చేశారండి ప్రదక్షిణాలు
ఏంటి
ప్రదక్షిణలు చేశానన్నారు కదా ఎన్ని చేశారు అంటున్న
ఇదొండి
ఉమ్మ్
ఆ ప
మీ వాయిస్ కట్ కట్ ఇనిపిస్తుందండి ఎందుకో
ఆ హలో
అది నెట్వర్క్ కనెక్ట్ చే ఇంకో మొబైల్‌ ది
అదే చేశానండి
కానీ ఎందుకండీ కట్ కట్ ఇనిపిస్తుంది
మేబీ దాంతో ఏమైన్నా నెట్వర్క్ అయిపోయిందేమ అండి
ఆ
ఉంద అండి నెట్వర్క్
ఏంటండి హలో వినిపిస్తుందండి చెప్పండి
అర్థం కావడం లేదండి వాయిస్ కట్ కొట్ వినిపిస్తుంది అండి
ఓకే ఇంకేం చేశరండి అక్కడికి వెళ్ళేసి
మా ప్రాంతంలో ఉన్నా ఆ ప్రాంతానికి
ఏంటండి చెప్పండి చెప్పండి వినిపిస్ ఉదయం
బయలుదేరమండి ఆ ప్రాంతానికి
ఓకే
అక్కడికి అయిపోయిందండి
ఒకే
మి వాయిస్ చాల కట్ అవుతుందండి ఎందుకో
హలో
చెప్పండి ఇనిపిస్తుంది
హలో హలో
చెప్పండి వినిపిస్తుంది
హలో హలో వినిపిస్తుంది చెప్పండి
స్టార్ట్ చేశారండి
ఓకే
అది కాస్త పదకొండు ముక్కలు అయితే
ఓకే ఇంక అక్కడే తిన్నరండి టిఫిన్ ఏమన్న
తర్వాత
ఒకే
అక్కడ పూజ చేసి ఇగ ఒకటి దాంట్లో రెండు మా ప్రాంతం పట్టిచ్చినామండి ఐదున్నర అయిపోయిందండి
బస్సుల ఎందుకండి ట్రైన్లు రావచ్చు కదా అండి నందులూరు నుంచి ఉంది అనుకుంటారు ప్రాంతం నుంచి ఉంది అనుకుంటా అండి
ఇది కొంచెం ఇక్కడ ఎలాగో ప్రాంతం కొత్త వాచి పెట్టుకున్నాడు
ఓకే
ఉ హు బాగా అయింది అండి అయితే దర్శనం అయితే
ఏంటండి
దర్శనం బాగా అయింద అయితే
చాలా బాగా అయింది
సారి వెళ్ళాలండి చాలా నేను కూడా ఇప్పుడు ఒక్కసారి వెళ్ళాను అక్కడికి కానీ అంత సాటిస్ఫాక్టరీగా చూడలేదు మళ్ళీ వెళ్ళాలండి ఒకసారి
చేరొచ్చు
అప్పుడు మా అక్క పెళ్ళి అన్నప్పుడు ఒకసారి వెళ్ళానండి అంతే ఇంకా తర్వాత ఏప్పుడు వెళ్ళ లేదు అంత దూరం వెళ్ళాం కదా అండి అక్కడ అందుకనే చూసు చూసుకుని వచ్చాము
ఆ
మళ్ళీ కట్ అవుతుందండి వాయిస్
సరే
హలో
హలో
హలో ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నారా అండి మీరు
పడే
లేదా మరి ఎందుకో కట్ కట్ అవుతుందండి మరి ఎందుకో తెలి తెలియడం లేదు
ఇంకా అలాగే ఉందా
అవునండి
పక్కన చూపిస్తే అలానే ఉంటది అండి
హలో హలో
హలో
హలో
హలో
హలో
అంటే హలో
హలో
నాకు మీ మాటలు బాగా వినిపిస్తున్నాయండి
మీ వా మీ మాటలు తీయలేదంటే మీ సైడ్ నుంచి ఏదో ప్రాబ్లం ఉన్నట్టు ఉందండి
నాకు నేను బాగా వినిపిస్తున్నా కదా నాది ప్రాబ్లమ్ అయితే
ఇప్పుడు ఒక బండి హారన్ కొట్టింది బాగా అనిపించిందండి మీకేం
సాంబార్ నాకే చెప్పబుద్ధి కాలేదు అందుకే చెప్పలేదు
ఐ థింక్ ఇంకా నాదాంట్లో ఛార్జింగ్ తక్కువుందండి మేబి అందుకని ఏమో ఆ మీకు అలా స్లోగా వినిపిస్తునట్టుంది అయితే
ఇది ఒక్క డే చూద్దామండి హలో హలో
హలో
హలో అండి
ఆ
హలో హలో
వినిపయట్లేదా
మీ వాయిసే చాలా కట్ కట్ అవుతుందండి మీ మాటలు ఎందుకో అలా అనిపిస్తున్నయి
నాకు క్లారిటీ ఉంది
ఇప్పుడు ఓకే అండి మళ్ళీ కదలమాకండి ఎక్కడికి సరేనా
నేను అప్పటినుండి ఇదే స్థలం లోనే ఉన్నానండి ఎక్కడికి
మరి ఏమో అండి తెలీదు
మీది సిగ్నల్ ప్రాబ్లమ్ అండి
నేను ఇంక ఒక పార్క్లోకొచ్చి కూర్చున్నానా ఇంతసేపు సరే అని చెప్పేసి ఇంకెళ్తున్నానండి ఎందుకులే అని చెప్పేసి మీకు వినిపియ్యడం లేదని
మీ ఇంటి దగ్గర పార్కులు కూడా ఉంటాయా
ఉంటాయండి ఒక చిన్న పార్క్ అండి ఇది మామూలుగా సో మాముూలుగా అయితే తొమ్మిదికే క్లోజ్ అయిపోద్ది ఇంక నేను కూర్చొనిన్నాను అలాగే ఇంకెళ్తున్నాను అనేసి
ఆహ ఓకే
రూమ్ కెళ్ళేసి ఛార్జింగ్ పెట్టేసి సరిపోతదండి ఎందుకో ఈరోజు సరిగా వినిపయ్యలేదు ఆ
అండి
ఏంటండి
అదే
ఏదో చెప్తున్నారు
ఏదో తేస్తుంది
ఓకే అండి కాదండి ఆ ఇంకా ఎన్నికొచ్చేసారు ఇంటికి
ఆ
సిక్స్ అయిందా అండి వామ్మో అంటే జర్నీ చాలా ఎక్కువ చేశారయితే
అవునండి
ఇంక అలిసిపోయింటారు ఈ రోజు అయితే మీరు తొందర పడుకుంటారా ఇంకా
ఆ
ఈ మ
అ ఏ
ఏంటండి
సరే అండి అయితే ఉంటాను